హలో నమస్ కార్ ఉమ్ ఏం సంగతులు ఏం లే స్కై బ్లూ కలర్ వేస్తనా డక్ కి
డక్కేడైనా స్కైస్ స్కై బ్లూ కలర్ ఉంటదా
ఆ ఎల్లో కలర్ ఇక మల్టీ కలర్స్ అన్మా ట స్కై బ్లూ హెలు ఎల్లో రెడ్డు
అయ్యో అయ్యన్నీ డక్కులా బొమ్మలా
బొమ్మలే
నువ్వు చిన్నప్పుడు మీ సైడ్ జాతరకు పోతే బొమ్మలు తెచ్చుకున్నావా
అసలు ఎప్పుడు కొని పోతే కింద డొల్లే వేసేదా ఎవరున్నారో నాకు అనవస్ స భమంగనిపోరి కన్న
ఏం బొమ్మలు కొనుకొచ్చుకున్నా అని
అన్నీ బా టి అని మరియు దానికి బట్టల అని దానికి బట్టలు కుట్టించి ఒక ఆ డిన్నర్ తెచ్చుకునేదాన్ని రోజుకో వంటకం చేస్త దన్ని అందులో మట్టితో ఆకులతో నీళ్లతో
క
నేను ఒక్కదాన్ని మా అక్క నాకని చాలా పెద్దద అన్నమాట తను టెన్త్ లో ఉన్న ఇప్పుడు నేను ఫోర్త్ క్లా ఫిఫ్త్ క్లాస్ జంప్ చేశాను ఫిఫ్త్ అనమాట తను టెన్త్ నుంచి హాస్ సలో ఇంకా ఇప్పటి నుంచి మేకు కలిసులేము ఒక్కదాన్నే ఆడుకునే దాన్ని మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఉన్నారు
హ
కావాల లేదా
నాకుంది అక్క అక్క నాకంటే టూ ఇయర్స్ పెద్దది
ఆ
ఇద్దరం కలిసి ఆడేట వాళ్ళం ఆడుకున్న వాళ్ళం అయిపోయిన తర్వాత లాస్ట్ కి కొట్టుకునేటోళ్ళం
ట్టుకోవడం మాడేటంర్ మాకు
కొట్టుకొని ఇంకా లాస్ట్ కి ఎవరో ఒకరు దెబ్బలు తినే వాళ్ళు మా మ్మతం
మీ సొంత అక్క
ఆ సొంతక్క ఇంకా ఉండేవాళ్ళులే మేము మొత్తం సిక్స్ మెంబర్స్ ఉండేవాళ్ళం
మీ సొంతోళ్ళు
ఆహా సొంతోళ్లు కాదు సొంతోళ్లు ఒొక్కనే
హు ఓకే హు ఎక్కడుంటదామే
అక్క హైదరాబాద్ లో ఉంటది ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి ఇంటికి వచ్చింది అయిపోయింది బాబు పుట్టిండు అని ఇంటికి వచ్చ చిన్నా
మ్ హు ఓకే ఓకే మీ క్యాబు మీరు ఆఫీస్ ముందే అవుతదా
అంటే పక్కన ఇంకొక ఆఫీస్ది లయిన్ ఉంటది ఆడ అన్ని క్యూ ఉంటాయి మా సైడ్ వచ్చేయి దగ్గర అని చెప్పి పి లాస్ట్ కొంస్తస్తాడు అబ్ బా ఎప్పుడో టూ థర్టీకి అయిపోతే ఇంకా త్రీ టెన్ అయిద్ది
మీ పైన కింద
క పైన్నే
పైనేనా కింద వేరేదా ఓకే
ంద ఇదే కానీ ఆ వేరే వాళ్ళది మాది సెకం సెకండ్ ఫ్లోర్
ఓకే ఓకే
అయిపోయిన తర్వాత ఇంకా క్లయింట్ ఇప్పుడు మకు స్టార్ట్ అవుతది కదా ప్రొడక్షన్ అప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అంట అసలయితే థర్డ్ ఫ్లోర్ గాని థాడ్ ఫ్లోర్ లో సీటింగ్ సారి పోదంట మాకు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ
ఓకే ఓకే మాది అంత ముందు ఉండేవాళ్ళు కదా మధ్యలో పీకేశార అనమాట చాలా మందిని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తత ఒక టూ మంత్స్ ఏం ఉంచారు ఈ మంత్ మాత్రం కింద దింపేశారు చాలా చండాల ముందు పైన వే తీసుకున్నా వాళ్ళు చండాల ఉందా ఫ్లోర్ అరదంతా
అయ్యో మీకు అంటే బయటనే క్యాబ్ మమ్మీ తొందరి న వచ్చింది క్యాబ్
ఆ మాకు అక్కడే ఉంటాయి మేము వెళ్ళ ఎక్కగానే అందరు రాగానే స్టార్ట్ అయిపోతుం టెన్ మనిట్స్ అంతే మీ ను నడవాలా బయట ఇక
ఆ నడవాలి నడవాలి ఒక హాఫ్ కిలోమీటర్ నప్ప
ఓకే ఓకే ఉ
మా సైడ్ మళ్ళీ ఆ కబ్ ఉన్న చోట అమ్మ ఫుల్ దోమలు సైడ్ కి ఇది అది ఉంది
విండోస్ క్లోజ్ చెయరా
విండోస్ ఆల్రెడీ క్లోజ్ చేసిన డ్రైవర్ సీట్ ఓపెన్ అంటే ఎక్కడానికి తీసి మళ్ళీ పోతాడు అప్పు ఇప్పుడు వస్తే కావచ్చు ఫుల్ దోమలు కూడా ఏమో ఇంకా ఫుల్ దోమలు అవన్నీ అ వండేసరికి చెట్లు ఉంటాయి పక్కనే మళ్ళీ
అయితే ఫెసిలిటీ లేదు సార్
ఆ అంటే బానే ఉంటది కాని క్యాబ్ దగ్గర లేట్ డిలే చేస్తాడు
ఉ అదే నేను మా ఉన్నన్నమాట మీ ఊళ్ళు నేను వచ్చిన తర్వాత ఊరికి తర్వాత వస్తారు ఇప్పుడు నేను ఊరికి ముందే వెళ్తాను ఊరికి ముందే వస్తా
రిలేటి్ సర్గదా
ఏం చెయలే తర్వాత నేనే ఎట్లో పోతానో ఏమో
అ రాయఫద్ద సిద్ధలేమి వాళ్ళులెటర్ తీసుకుతారడి దాలో
ఆలరెడ్డి స్టార్ట్ చేస్తున్నాార అనుకుంటా మొన్నే సామాన్లు కొత్త కొత్త అన్ని తీసి సర్దుకొని వెళ్తున్నారు
అవునా
హ్ అంటే మాకు వ స్టార్టింగ్ లో సామాన్లు అన్ని వేరే షాట్ ఇస్తారన్నమాట
హూ హ్
హమ్
ఇచ్చి తర్వాత మళ్ళీ చేంజ్ చేస్తారా
ఆ అంటే అక్కడ ఓన్లీ సామాన్లు తీసుకొచ్చుకని ఇంటికి వెళ్ళిపోవటమే లోకేషన్ అల్వాడ పెడతారనమాట ఏది అక్కడ అని
ఓకే
ఉ
మాకు సామాను లేదు ఏం లేదు డెస్క్ టాప్స్ మాకు మా సాఫ్ట్వేర్ కంటా ఇది ఇయర్ అంటా లాప్టాప్ చేరండి అ సో డెస్క్ టాప్స్ ఆ ఒకవేలా మాకు వర్క్ ఫ్రమ్ హోమే ఉండదు అసలు
మన అన్ని రోజు మనం వెళ్ళాలంటని వన్ వీక్ కావాలి అన్ని రోజులు ఇస్తారా మనకి
హ్ అందుకని అంటే చెప్పారు వాళ్ళు ఇట్లా దూరం ఉన్న వాళ్ళు ఇప్పుడు అయితే ట్రైనింగ్ టై లో తీసుకోకన్ తీసుకుంటే తర్వాత తీసుకోండి
ఉ హు అవునా అయి తర్వాత అడగ్గానే ఇస్త తర
ఆ మొన్న రీసెంట్ గా కూడా తీసుకున్నారు ఏమనలేదు వాళ్ళు
ఆహా ఓకే
హ్ అదే ఏం లేదు అనింట అట్లా అన్నారు అని
హ్ హు ఓకే ఓకే ఓకే దం మాకైత అడిగిన ఇవ్వరు ఏమనంటే కనుక ఇంటి దగ్గర నుంచి చేసుకోండి
మాకు రెస్ట్ రెస్ట్ కావాలన్నాని వన్ అవర్ ఇస్తారు పోయి రెస్ట్ రూమ్ లో పడుకొని రావచ్చు
ఓకే మా దాంట్లో అంత మంచి ఫెసిలిటీ లేదు మాకు రెస్ట్ తీసుకొని కూడా లేదన్నమాట బై ఆ అంటే ఓ ఉంటది బేలాగా అక్కడ తీసు ఫటమ సౌఫాలు ఏ మా పక్క రూమ్ అమే వచ్చి
హ
పక్క మామ వచ్చి పైకిరా దోశ యేసినాము అని చెప్పింది
ఆహా సరే లే చుద్దు అ
సరే అని చెపుతా
హ
సరే అని చెప్పాను
ఉ
హ ఏమ అసలు మరీ తెలుసా ఆమ హాస్ట్ల్మా
హ మరి అట్లందుకు చేస్తుంది
ఏం ఇంకేం చెప్పలేము అంతే మా ఆమెకి ధీమా వచ్చేసాం ఎట్లా వెళ్ళిపోతున్నాం కదా ఉన్నంత రోజులు ఉందాము పోయినం రోజులు పోదాం అన్నట్టు
ఇంకేముందిలే మనకు వచ్చినాయి సరిపోతాయి అనుకుందా
అంతేనే
ఉ
వాళ్ళు వేరే దేశం వెళ్ళొచ్చారులాది అక్కడ సంపాదించుకొని ఉంటారు సార్
ఆ అ అవునా
అ తెలిదా
తెలియదు తెలియదు
చెప్పలేదా ఆమా కాలజు ఆ
హ
హ ఏ